హలో ఏదో మాకు మీ అంత స్పష్టంగా మాట్లాడడం రద్దుగానీ నేర్పిచ్చే వాళ్ళు ఎవరు లేరు వాళ్ళ వాళ్ళ పనులో బిజీగా ఉన్నారు బాయ్ ఫ్రెండ్ యాడు వాడు స్పష్టంగా మాట్లాడేకోద్ వెళ్తాడా
హూ అదా నాది ఏదో నడుస్తుంది లే అలా అలా
హు ఇప్పుడు నడుస్తుందంటే ఏదో ఉన్నట్టు
నీకెంత ఉందో నాకు ఎంత మరి
నాదేం లేదు అసలు అడ
మీరేమి లేదంటే మాదేం లేదు
ఆ సరే అట్ల అయితే అవును ఎన్వంషాకెల్దామనా లేదనా రిలేషన్షిప్ ఏ లేదు రిలేషన్షిప్ తార్ నడుస్తది
ఓవర్ యాక్షన్ చెయకు
ఓవర్ యాక్షన్ ఏం ముందు నీ నీ ఇది నిక్ అదే కదా చెప్తుంది లేదని అది ఉన్న అంత ధైర్యం లేదు కాబట్టి అది ఇంక కౌంట్లెస్
ఎవరు ఆ అందగాడు అందగాడ అందగాడ అందాలన్నీ అందు కోరా ఆడు
ఓహో ఇంకా లేదు ఇంకా పుట్టలేదు నా కోసం మా అందగాడు పుట్టింటాడు బట్ నాక్ కనపడలేదు ఇంకా ఇప్పుడు వరకు
ఎవరో పాన్ పారక్ వేసుకునే వాడు వస్తె ఏంది నా పరిస్తితి స్థితి
ఏ ముంది ఆ పాన్ పారక్ ని పట్టుకొని కొట్టడంమే ఇంకా
కాదు ఫస్ట్ పెళ్లయ్యే ముందు పత్తితి లాగా ఉండి తర్వాత నిజ స్వరూపం తెలిస్తే ఏం చేస్తాం చెప్పు
అరేంజ్ మ్యారేజ్ లో పెద్ద భయం అదే లవ్ మ్యారేజ్ లో కూడా అదే ఉందని చెప్పలేం రెండు భయాలే తెలుస్తది ఆ ఆ దనీ దీంట్లో అసలు తేలదు అదే కద ఉండేది భయం కానీ ధైర్యం చేసి ముందు అడుగు కూడా వెయలేను నేనైతే
మ్మ్
అదే పడింది పెద్ద ఏ చేటా నేను చానా ఈమధ్య అసలు
వాడేందో అది ఇది అంటాడు ఈ పిల్ల ఏమో ఏడుస్త కొన్ని కొన్ని
కొన్నిసార్లు ఇంటే అరేంజ్ మ్యారేజ్ లో ఉన్న స్టోరీస్ లవ్ మ్యారేజ్ కే అయినా ఏదైనా పర్లేదులే బాగున్నాయి ఎండ్ ఆఫ్ ద డే ఇద్దరు బాగుంటేనే బాగుంటది చద అంతా అట్లీస్ట్ వాడన్నా బాగుండాలి ఎండ్ ఆఫ్ ద డే
మ్మ్
బాగుండాలి అబ్బాయి బాగుంటే రెండు సెట్ అయితా చూడ లవ్ మ్యారేజ్ అన్నా కానీ అరేంజ్ మ్యారేజ్ అన్నా కానీ
ఏదన్న కంపారిటబిలిటీ ఇద్దరి మధ్య ఉండాలి
అది ఉంటే సెట్ అయిపోది చూడు లేదంటే ఇంకా చాలా కష్టం
ఇలా వాడు తోడు ఉండాలి ప్రతి స్టేజ్ లో ఈ అమ్మాయి తోడు కొన్ని కొన్ని కండిషన్స్ లో ఉంటాయి
పేరెంట్స్ సపోర్ట్ ఫస్ట్ వాన్ సపోర్ట్ ఉంటే మితదంత ఆటోమేటిక్గా దొరుకుతాయిలె అన్నీ
మ్మ్ ఇంక ఇంటి నుంచి ఇంక ఇంటికి మొత్తానికి వచ్చినప్పుడు
ఉండాలి వాడే లేకున్నప్పుడు ఏం చేస్త కానీ ఇప్పుడునే సిచ్యువేషన్స్ స్టోరీస్ అన్ని ఇంటే భయమేస్ అస్సలు బయటికి పోవళ్ల భయమే ఎక్క వెళ్ళానన భయమే ఫస్టిఫుల్
మొన్నేమో ఒక అమ్మాయి కోస పడేసింధీ
వా దారుణం ఇంకా అమ్మాయిలు చూడు ఎంత దారుణంగా తయారవుతున్నారు అబ్బా
మ్మ్
మరి చేసింది తప్పో కరెక్టో తెల్దు కానీ
అంటే వాడు చేయడం చీటింగ్ చేస్తే ఈ పిల్ల కోసి పడేయడం ఏంది అదే సరిగా ఉన్నట్టు వాడు జీవితంలో ఏమన్నా పనికి రావాలన్నా పనికి రాకూడ
కదా షాక్ అయినం మేమ ఆ స్టోరీ సదలోపల తెలుసా
ఉ
ఫస్ట్ మా ఫ్రెండ్ చెప్పింది ఆ తర్వాత నేను సర్వ్ చేస్నా గియో ఇది కూడా జరిగి ఇగా డై ట్ల క్యూరియాసిటీతో ఏం జదిగిందని
హమ్
హమ్ అవును మీ ఫ్రెండ్ది ఎంత వర్క్ అయింది
నివేంజయు
అంటే అవి క్రాప్స్ అవన్నీ చేస్తుంది అన్నారు కద మీ ఫ్రెండ్స్ బాగుందా ఇప్పుడు
క్రాబ్స్ ఆ
అదే క్రాఫ్ట్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టిందే చూడు దానికి
అదా ఆమె తిద ఇన్స్టగ్రామ్ ఫాలోవర్ ఆవిడేవరో అవున అబ్లు సంగారు బే టైమైతే ఎప్పు డేలాగా గాడే పలుకుతాడు
ఓ ప్రోగ్ర ప్రోగ్రెస్ ఉందన్నమాట కాస్ట్ ఎ
కాస్ట్ ఫస్ట్ కాస్ట్ పెద్ద వాళ్ళకి ఐ మీన్ ఒక కండిషన్స్ పెట్టినా మీ దాంట్లో షేర్ చేయాలి ఒక పది మందికి తెలుస్తుంది ఫస్ట్ మనకు బ్రాండింగ్ ముఖ్యంగా
సరే చావు
పది మందికి తెలుస్తనే కదా ఆ ఎన్నయినై అన్నైనై ఆ ఇన్ని ఫాలోవర్స్ కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి డబ్బులుఏమి ఇస్తున్నారు వాళ్ళకి ఇట్లా మెన్షన్ చేయమని నవ్విపిల్ల పోస్ట్ చేయడానికి వాటి పూజ చేయడానికి ఈ అక్క ఇష్టపడదు ఉహు
బానే ఉండాయి ఓ మీకు బుర్ర ఎక్కువ ఉన్నట్టుంది
ఎదో మీ దయ
ఓ మీ దయతో మేము వుం అంటే వాళ్ళ మా దయ అంటర మీరు
సరేలే
హ్మ్ హ్మ్ ఇంకా ఇంటికెల్ వుండడం లేదా ఏంటి లేదా ఇక్కడేనా పోవల్ల లేదా
ఇంటికా ఇంటికే వెళ్తాం డబ్బులు లేవు ఫస్ట్
ఆ బస్ ఛార్జిలకే అయిపోద్ధి
హ్మ్ అదే కదా
హ్మ్
అందులో పండగ సీజనా ఫుల్ గా వుంటున్నాయి పండగ
హ్మ్ మళ్ళీ ఏం చేద్దాం నాలుగు రోజులు ఆ రోజు డిసైడ్ అయిదామంటావా
అదే అంతేగా మరి
దోవుద్ద
హ్మ్
అ
మీ ఫ్రెండ్ ఏం చేస్తున్నాడు వాడు
ఓ మా ఫ్రెండా ఫోన్ చెయ్యలేదు పద్దునే నైట్ బాగా పండింది ట్టాడు ఇంకా ఫోన్ పోయిందని బాధలో ఉన్నాడు మరి చూడాలి
హ్మ్ నా ఫ్రెండ్స్ తో ఫోన్ చేస్తుంటే నైట్ పన్నెండు అయ్యింది మాట్లాడినక కొంచెం ఇష్యూ వచ్చింది వాళ్ళకి వాళ్ళ బాయ్ ఫ్రెండ్
ఇప్పుడు సాల్వ్ అయిందా ఇంకా సాల్వ్ అయి చేస్తున్నారా మీరు
చెయ్యడానికి నేన నేను ఎవరు ఆ పిల్ల ఎవరు ఎవరండి
అలా ఎలా ఫ్రెండ్ అని చొప్పక్క సాల ఈ మ్యాటర్ లో కొంచం
ఎవ్వరు త ఒక రిలేషన్షిప్ లో మధ్యలో దూరడానికి వీలుఉండదు ఎంత వాళ్ళ ఎంతైనా వాళ్ళు వాళ్ళే
అంతే ఎండ్ ఆఫ్ ది డే కావాల్సిందే
మేమోచ్చి జస్ టు వాళ్ళ మెమోరీస్ అవన్న గుర్తు చేసి కలపగలమేమో గాని కలపేది కలిపేది ఓ నిమిషం కాదు విడగొట్టేది కూడా ఒక నిమిషం కాదు మనం ఎవరం విడగొట్టడానికి కలపడానికి చెప్పు
అలా ఎలా అనుకుంటావ్ మీ ఫ్రెండ్ బాగుండాలని కొరితే ఆ ఆ అదేంటది కలపాలనుకుంటారు కది
ఈ ఈ కాదు ఈ లవ్ లు గివ్ బ్లూ సెట్ కాదండి వాళ్ళ ఫ్యామిలీస్ అవన్నీ నాకు దేలుసు గాద బ్యావ్ అలో చేయరు చిన్నప్పటి నుంచి మేమంతా ఫ్రెండ్స్ కాబట్టి వద్దనే అంట కాకపోతే ఆ పిల్లకి ఇష్టం కాబట్టి జస్ట్ బికాస్ ఆఫ్ ఆ పిల్లకి ఇష్టం కాబట్టి అంతే ఇప్పుడు ఇష్టం లేదు అంటుంది ఇష్టం ఉన్నా ఆ పిల్ల నా ఫ్రెండే ఇష్టం లేదన్నా ఆ పిల్ల నా ఫ్రెండ్
హ ఆ ఎండ్ ఆఫ్ ద డే అల్ బీ విత్ హర్ అంతె
ఆ అంతే మరి అవతల వాడు వచ్చింది. సంవత్సరం రెండు సంవత్సరాలు ఆ పిల్లన్నీ మరీ ఎన్నో ఎందులో నుంచి కావచ్చు ఎవడో వచ్చాడు లైఫ్ లోకి ఉ వాడొచ్చివి వీడిని దీన్ని దూరం చేస్తాడంటే ఎవరు నాకు రాధులే
జస్ట్ వాళ్ళకి కావాలంటే మన టైం తగ్గించి వాళ్ళకి టైం ఇస్తానంటే
హు
హ్ అందరం బయటికెళ్ళం
హు
హ్ అట్లీస్ మీ ఫ్రెండ్స్ గ్యాంగ్స్ లవర్స్ స్టోరీ లు ఉన్నాయి. మా ఫెండ్స్ గ్యాంగ్ లో కూడా ఒక లవ్ స్టోరీ కూడా లేదే
ఉంది. ఉన్నాయి ఉన్నాయి గొడవలు మంచి ఉండి. ఏదా న్న మంచి ఉంటే చెడు ఉంటది. సింగిల్ గా ఉండడం మంచిగా ఉంటది. దీంట్లో మంచి ఉంటది చెడు ఉంటది ఇ
మీ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఏది బెటర్
ఫస్ట్ నీ కాల్ల మీద నువ్వు నిలబడిన తర్వాత అవతలోడు అయినా ఉ ప్రతి టైమ్ లో ఉన్నాడు. అనంటే నువు చూడచ్చు అయినా పెద్దగా నమ్మకం లేదు. నాకు వెళ్ళ
మీ పాస్ట్ ఎక్స్పీరియన్స్ లల్ల
మీకేందుకండి నా పాస్ట్ ఎక్స్పీరియన్స్ చెప్పను
హ్
మీరు చెప్పండి మీది లవ్ స్టోరీ చెప్పండి. మీరు అన్నీ దాసేసుకుని అవన్నీ ఇప్పేస్తున్నారూ కదా
స్టోరీ లేదు కావాలంటే క్రష్లు ఉన్నాయి మీ దడు చెప్తాం అంటే
ఆబద్దాలు చెప్తున్నారు
ఆబద్దాలు ఏం చెప్తాం అబద్ధలు ఏం చెప్ పట్లే సరే మారీ బాయ్
బాయ్